అలో
హలో
ఆ అన్నయ్య బాగున్నార
బా పా నువ్వెలా ఉన్నావు
బా ఉన్న అన్నయ్య ఏం చేస్తున్నారు తిన్నరా
ఆ తిన్నా నువ్వు
తిన్నాం అన్నయ్య ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది కదా
అవును చాలా బాగున్ ది
మార్నింగ్ నుండి మంచీ ఎర్ మంచి గాలి వీస్తుంది
ఇలాంటి వాతావరణం బయటికి వెళ్ళడం చాలా బాగుంటది
నిజమే ఆరోగ్యానికి కూడా నడక చాలా మంచిది
అవును ప్రతి రోజు కొంతసం ఇలానే మనం నడిస్తే శరీరం ఆరోగ్యం కూడా ఉంటుంది కదా
ఖాళీ సమయం ఉన్నప్పుడు మీరు సాధారణంగా ఏం చేస్తారు
నేను నార్మల్గా బుక్స్ చదువుతా, సాంగ్స్ పాడుతా అలా మరి నీవు
పుస్తకాలు చదడం మంచి అలవాట్ అన్నయ్య అవి మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. నేను కూడా పుస్తకాలే చదువుతా సాంగ్స్ వింటా
అవునా కొత్త విషయాలు తెలుసుకోడానికి పుస్తకాలు చాలా సహాయపడతాయి నిజమే
ఇప్పుడు చాలా మంది మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు
అవును కానీ ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి అయి మంచిది కాదు కదా
అవును చాలా వరకు ఫోన్స్ వాడటం వల్లనే ప్రజెంట్ జనరేషన్ చాలా కులబ్స అయిపోతుంది
అవునవును నిజమే అది కూడా
నిజమే కొంత సమయం చదువుతు, కొంత సమయం విశ్రాంతికి ఇవ్వాలి.
అవును కొన్నీ సినిమా చూస్తవా నీవు
ఆ సినిమాలు మంచి స్ థీమ్ మంచి థీమ్ మూవీస్ కొన్నిసార్లు కథ ఉన్న సినిమాలు చూడడం ఇష్టం అన్నయ్య
అవునా అవును ఏమైనా బిజినెస్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా నీకు
బిజినెస్ ప్లానింగ్స్ అంటే ఆ బిజినెస్ ప్లానింగ్స్ అంటే ఏమో మష్రూమ్ కల్చర్స్ పెడదాం అనుకుంటున్నాం. ఉమ్ మష్రూమ్ కల్చర్ ఎప్ పి కల్చర్ మొన్ననే ట్రైనింగ్ అయిపోయింది అన్నయ్య. మష్రూమ్ కల్చర్ మష్రూమ్ కల్చర్ కాలేదు ఎపి కల్చర్ ట్రైనింగ్ మొన్ననే జరిగింది ఇక్కడ ఫీల్డ్ ట్రిప్కి ఎళ్ళినప్పుడు కూడా బాగుంది ఫీల్డ్ ట్రిప్ కూడా ఉమ్
ఇంకేంటి మరి విసేషాలు నువ్వు కూడా అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా
అవునన్నయ్య బాగుంది అంటే ఆ కాంపిటీషన్ లేని బిజినెస్ మనకు ఎక్కువ కాంపిటీషన్ ఉండది సో దట్స్ వై పెట్టాలి అనుకుంటున్నాం బట్ చూద్దాం
అవున చాలా మంచిది అట్లా అయిత్ తే మరి ట్రై చేయొచ్చు కదా
ఏమోన్లైన్ విదాల అర్థం అవట్లేదు ఇంకేంటన్నా ఇలా జరుగుతున్నా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి
ఆ ఎగ్జామ్స్ అయిపోయారా మళ్ళీ ఉన్నాయి నెక్స్ట్ మంత్ వాటి కోసం ప్రిపేర్ అవ్వాలి ఇక మీకు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ మరి ప్రిపేర్ అవుతున్నావా
లేదన్న ఇంకా నెక్స్ట్ మంత్ నుండి అంటున్నారు ఎప్పుడు జరుగుతాయో తెలీదు ఫీ కంప్లీట్ అయిపోయింది కట్టడం ఆ థర్టీన్ వరకు ఉంది అకుడా
అవునా మంచి కపిపేరు కా మరి వాటి కోసం
అవునా మరి తిన్నరా మరే
ఆ తిన్నా నువ్వు
తిన్నమంటే ఏం కర్రీ పెట్టారు
మాకు ఈరోజు చికెన్ పెట్టారు మీ
ఉ మాకు ఈరోజు ఆఫర్ ఎందుకనే కట్టారు దాన్లో ఎబో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చేటప్పుడు అలిటాక్టలు తీసుకొచ్చుకని తాళి నైట్ బోజనం చేస్తున్నాం భోజనం చేసామందరం కలిసి ఉ ఏమన్నాయ చెయాలనిపించింది అట్లా వాళ్ళని కూడా అడగంగానే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి మంచిగా ఆకు ఇవ్వడం జరిగింది అరిటాక్ తీసుకొచ్చుకున్నా
అవునా ఫ్రెండ్స్ అందరి ఖర్చు చేసార అలా
ఆ అవునన్నయ్య
మంచిది ఇంకేంటి మరి ఇలా నడుస్తుంది కాలేజు
ఈ ముందున్న రొటీన్ రొటీన్ లైఫ్స్ ఈరోజు ఉ బా జరుగు అ ఈరోజు అలేవరు వేరే మన మేడం వస్తా అన్నారంట సెక్రటరీ మేడం సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కాలేజ్ లోనే ఉంచారు లంచ్కి కూడా బయటకి ఉంపియంది
అవునా
గేట్స్ క్లోజ్ చేసారు గేట్స్ క్లోజ్ చేశారు వెళ్లడం కష్టమైంది బట్ ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం
ఇష్ట వెళ్ళావా మరి ఈ రోజు
ఆ వెళ్ళినా మన్న ఇన్స్టిట్యూట్ లో ఈరోోజు ఉ ఎగ్జామ్ జరిగింది వేరే బ్యాచ్ వాళ్ళకి
ఆ
వేరే బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగేసరికి మేము వెళ్ళినం కాసేపు వర్క్ చేసుకున్నాం అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకొని వచేసినా
ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఇది ట్యూషన్
ఇన్స్టిట్యూట్ అయిపోయినట్టే అనే ఇంకొక టాపిక్ ఉంది ఒక ఇప్పుడు చెప్పే టాపిక్ అయిపోయినట్టే. ఇంకొక టాపిక్ ఉంది
ఇప్పుడు మరి ఇంటికి వెళ్ళాడంమ నావు ఎగ్జామ్స్ అయిన తర్వాత నా.
ఆ అన్నయ్య అప్పుడ ఈగ
ఆ
ఇంకేంటన్నయ్య మరి స్టడీస్ ఎలా ఉన్నాయి బాన్నరన్న బాగున్నారున్నయ్య హ ఇంకేంటన్నయ్య మీ స్టడీస్ ఎలా ఉన్నాయి.
మాదేమ నార్మల్ సన్ రొటీన్ కాలేజ్ కి వెళ్ళడం, క్లాసెస్ వినడం, రావడం.
ల్యాబ్స్ జరిగే లేదునయ
క్లబ్స్ జరుగుతున్నాయి అండ్ మాకు కు ఈ వీక్ లో స్పోర్ట్స్ ఉన్నాయి కాలేజ్ లో సో దానికోసం దాని కోసం ప్రిపరేన్ స్టార్ట్ అయింది ప్రాక్టీస్ చేస్త ఆ ఈవెంట్ అయి మా ఆ అంటే కాలేజీ లో ఎవ్రీ ఇయర్ పెడతారు అట్లా యాన్యువల్ డే కాదు అలా స్పోర్ట్స్ డే అన్నట్టు మాకు అలా ఇయర్ లీ వన్స్ ఉంటది
అరే పార్టిసిపేట్ చేస్తు ఉనేరు.
లేదు అంటే మా ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో వేరే కాలేజ్ వాళ్ళు అందరు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి.
అంటే మీ క్యాంపస్ లోనే జరుగుతున్నాయ అన్
అ అవును అవునవును ఇమా క్యాంపస్ లోనే జరుగుతున్నయి ఇటున్న చుట్టుపక్కలను ఒక అ ప్పది పదిను కాలేజీ వాళ్ళందరు వస్తరు
ఉహు ఎప్పనుండి అన్నయ్య గేమ్స్
సెవెంటీన్ ఎయిటీన్ వరకు ఆ సెవెంటీన్ ఎయిటీన్
మరి ఆ ఆ ఆ గేమ్స్ టైమ్ లో క్లాసెస్ జరుగుతయ అన్నయ్య
ఆ ఓన్లీ గేమ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు మాత్రమేమో ప్రాక్టీస్ చేసుకోమంటరు. ఆ గేమ్స్ ఉన్న రోజు క్లాసెస్ ఏం ఉండవు టూ డేస్
మరి ఒకవేళ గేమ్సు ప్రాక్టీస్ జేసే వాళ్ళకి క్లాసులు మిస్ అయితే
వాళ్ళక్ క్లాసెస్ మిస్ అయితే ఇగా వేరే వాళ్ళని ఎవరనన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకుని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ అవ్వాలి ఇగ
అంటే వాళ్ళకు మళ్ళీ తర్వాత చెప్పరా
అహ అలా చెప్పరు
ఉ ఇంకేంటన్నయ్య మరి ఎప్పుడు అంట రిజల్ట్సూ
రిజల్ట్స్ రిసల్ట్సు మంత్ లోపల రావచ్చు అండ్ సెమ్ అంటావ మాకు మేం లో ఉండచ్చు మేబి మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్అయిపోయే వరకు సెమ్ స్టార్ట్ అవుతది మాకు
ఇంకేం చేస్తున్నారంట అన్నయ్యవాళ్ళు కాల్ చేసారా లేదా
ఆ చేసాను అన్నయ్య ఇలా టెంపోరరీ కోర్స్ కోసం వచ్చాడు ఇక్కడికే నేను ఉన్న ఏరియా దగ్గరనే ఆ
ఫుడ్ ఎట్లు ఉంది అన్నయ్య మరి హాస్టల్లొ
పర్లేదు తినచ్చు ఇగ ఫుడ్డు ఆమ ప్రతి హాస్టల్లో ఉండేటట్టే ఓకే ఎలా మరి లైఫ్ ఎ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావా ఫ్రెండ్స్ తో
ఇంకుంది కొన్ని డేసే కద అన్నయ్య ఓకే ఎంజాయ్ చేస్తున్నాం బాగా ఎంజాయ్ చేస్తున్నాం
ఆ చెయ్యాలి
జూ లంచ్ కి వన్ అండ్ హాఫ్ మంత్ అంతే ఈ రోజు లంచ్ కి బయటికి పంపియలేదు ఎవరిని బయటికి పంపియకపోతే ఫుడ్ ఆర్డ పెట్టుకొని కాలేజీలోనే తినేష్నం
అవున పస్ట్ టైమ్ అను కుంటా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ మరి
అవును అన్నయ్య ఫస్ట్ టైం మార్నింగ్ టు ఈవినింగ్ వరక్ కాలేజ్ లో నే వుండడ
అవునా ఎలా మరి క్లాసెస్ జరిగినాయ మంచిగా లేకపోత్ తే ఎవర్
లేదన్నయ్య అందరూ వస్తున్నారనేషి అందరు వాళ్ళకి ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయారు కానీ మేడం రాలేదు ఊహు
ఎలా మరి ఇంటికి ఫోన్ చేసేవా ఓమ్ ఓకే మరి బాయ్
ఆ సరే నే రేపు కాల్ చేస్తాను